హలో నేను అది రేటింగ్ ఆ
మళ్ళీ చేస్తే
ఆ అ ఆ తనదిగా నా మా మేడం నెంబర్ ఇస్తా అక్క మాట్లాడుతూ అనన్నది ఇదైతే ఏదైతే అయిందని ఇదైతే అయిందనుకో ఏం లేదు లేకుంటే నాన్న చెప్పిందా లేకుంటే వాడితే వాళ్ళ కాలేజిన ఇంటేనక అవ క్కనా బాబాయి ఉండుగా ఝాన్సీ వాళ్ళు ఆ పిల్ల కూడా ఆ ఇబ్రహీం పట్న మే వేరే క్యాంపస్ అంట కాకపోతే అనిత వాళ్ళ దగ్గర నేనంట కాని వేరేదంటా అలా కూడా ఉంటాయింట అందరిని అడుగుతున్న
ఉంటాయి కానీ ఇన్ కేస్ ఇప్పుడు తులసి కంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారనుకో వాళ్ళని ముందు తీసుకుంటారు తర్వాత తులసి అది నేను అనేది సరే ఒకసారి కనుక్కో సెకెండ్ ఫేజ్ ఎప్పుడు స్టార్ట్ అయితది గనుకో ఏమ్ కాదులే నాన్న చేయి జారిపోతది అక్కడ అక్కడ ఫిల్ల్ అవ్వకపోతే ఛాన్స్ ఉంటది ఇంక అప్పటికి సో టెన్షన్ ఎమ్ లేదులే
అదే చూస్తున్నా మళ్ళీ ఒకవేళ సే సెకండ్ ఫేజ్ లో వచ్చినాక వచ్చిన వచ్చింది మన పదవిీలు కినక సెకండ్ ఫేజ్ లో దగ్గర కట్ల వచ్చింది అనుకో మళ్ళా పదివేలు పోతే మళ్ళీ ఇడ సీట్ వేస్ట్ అయితది అంత ఎందుకు ప్రాసెస్ అని
గో ఒక వేళ తన మార్కుల్ని బట్టి సీట్ వచ్చింది అనుకో మీరు దగ్గర దూరం చూడొద్దు ఎక్కడొస్తే అక్కడ పంపేయాలింతే
ఆ అంతేగా ఇగ నేను అదే అనుకుంటున్నా
నువ్వు ఫస్ట్ బావకి క్లియర్గా చెప్పు
చెప్పిన నేను స్ట్రీట్ గా ఉంటది మళ్ళా నేను ఉండను అది ఎదైనా అంటే నేనైతే ఏం చెయలేను నా వల్ల కాదు మల్ దాని తర్వాత నేను ఉండను అది ఇది అని అంటే మనం పెట్టిన ఖర్చు పోతాయి పైసాలు పోతాయి అన్ని పోతాయి
ఆ
అని అంటే ఉంటది అట్లా ఏం లేదు నేను చెప్తాను అని అన్నాడు
ఉంటది ఉండాలి తప్పదు ఇంకా ఇప్పుడు ఆమె ఆమె చదువు చూసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నుంచి చిన్న ఆమే ఆమెది ఆమెని చూసుకోవాలే మమ్మని చూసుకోవాలి నిన్ను చూసుకో ఇంత చూసుకోవాలి నాన్న నన్ను ఒక్కదాని చూసుకని ఇల్లు ఎలా తీసేక అ అంత త తిప్పలు పడుతుండు ఇంగ బావ ఎంత తిప్పలు పడతడు నువ్వే ఆ
నేను అదే ఆలోచించా కదా అందుకే వద్దు వద్దు అనని కట్టడం ఎందుకు అని అన్నట్టు ఆగుతున్నా
నేను అందుకే నిన్ను ఇన్నిసార్లు గురుకుల గురించి అడిగింది లేకపోతే నాకేం అవసరం
ఇప్పుడు మళ్ళీ నాకు డెలివరీకి మా ఆయనే పెట్టుకునేది ఆయన
వాయం పాపం భావం భావ మాత్రం ఎన్నని పెట్టుకుంటడే ఆ అమ్మాయి కే ఉండాలి అర్థం చేసుకుంటే బెటర్
ఆ మెడిసిను నెల నెల ఆ మెడిసిను ఆ ఫీజు బట్టలు ఈనాకి ఆర్డర్ పెట్టుకుంటే దానే పైసలు కొట్టు దీనికి ఉన్నాయా పైసలు కొట్టు ఇది ఆర్డర్ పెట్టుకున్నా అన్నయా
మన అన్నళ్ళుంటే బాగుండట్లా అన్నయ్య అనగానేఊ అనేటళ్ళు
ఆ ఒకసారి పెట్టటి వంద సార్ లుఅంటారు
సరేలే ఎంకాదు రమ్మ అను ఎట్లా గోట్లా చెప్పియి ఒప్పించి
ఓకే నేను ఒప్పించేదండి నేనుతో మాట్లాడిను అనుకుని కావాలని ఒక కన్విన్స్ చేసినా అంట అదే వాళ్ళ ఏమ అన్నా ఏ మాట్లాడితే అలా చెప్పింది కదా ముందే చెప్పింది కదా అన్నట్టు ఉంటది
ఆ
అట్లా ఏమని ఉండలేదా ఉండలేదు
ఆ మనం ఐదు నుంచిు ఉన్నాం మన వయసు ఎంత అక్క అందులో వేసిన అప్పుడు అంటే అంత మాత్రం జాలి అంత మాత్రం ప్రేమ మన మన తల్లిదండ్రులకి లేదా మనం యాహ్ ఎంత మాత్రం ఇష్టఅంత మాత్రనా చెడ్డలై పొరుగ
ఆ వాటి ఎవలన ఏట్ట చేస్తఅంది ఆ
ఖచ్చితంగా మూడు ఉన్నర నాలుగు వస్తాద అక్క ఇప్పుడు నువ్వు అమ్మాయి ప్రైవేట్ లోకి వెళ్తే మాత్రం నాలుగు కొత్ త్తది ఖచ్చితంగా యూనిఫామ్ అయింది ఆ బుక్స్ వాళ్ళు చెప్పే నేను గురుకులాలో ఉన్న అప్పుడు నేను గురుకులాల్లో ఉన్న ఆప్పుడు నేనే బుక్స్ కొనుక్కు ఉన్నాను నేను బయట నుంచి
ఆ
ఇంకా ఖచ్చితంగా ఇక ప్రైవేట్ లో అయితే ఎగ్జామ్ ఫీజులు అడుగుతారు ఆల్ ల్యాబ్ ఫీజులు అడుగుతారు ప్రాక్టికల్ ఫీజులు అడుగుతారు అంత తలనొప్పి ఇప్పుడు నేను నేను ఇక్కడ చేస్తాలే నానా అన్నప్పుడ ఆల్లా ఇంకేం మాట్లాడలేక నాన్న పైసలు ఇస్తు ఉండు అంతేమ్ అవి వందో రెండు వందలు ఐదు వందలు అయితే ఓకే వేలకు వేలు లక్షల లక్షల అంటే ఏడ తేచ్చి పెడతారు
అ
సరే స్రోక్ సర్ కానీ కో సెకండ్ ఫేజ్ తో ఒకేళ నేను కూడా నాకు తెలిసినాం మేడం వాళ్ళు ఉంటే కనుక్కుంటా బీసీ వాళ్ళ మేడం వాల్ల ఈ నెంబర్లు చాలా ఉన్నాయి గాని ఇప్పుడు వాళ్ళు అక్కడ జాబ్ చేస్తున్నారో లేదో తెలీదు
వాళ్ళ కాంటాక్ట్స్ ఉంటాయి కదా చేయ్యకుండా
హ అంటే మొన్నటి వరకు ఉన్నాయి అ ఇంటర్ వరకు ఉన్నాయి కండక్స్ అందరి స్టేటస్ కూడా వ
ఆ మళ్ళీ ఇంకోటి ఏమనిపిస్తుంది అంటే పైనుంచి వచ్చ ఇచ్చిన పేరుకి మన మధ్య లెక్కించిన పేరుకి చాలా తేడా ఉంటది
అంటే అర్ధం కాల
పైసలు కట్టి తెప్పించిన దానికి పైనుంచి రిజర్వతో వచ్చిన దానికి తేడా ఉండద్రా
అట్లా అందరూ జాయిన్ అయినాక అసలు అందులో ఎవరికి తెలీదు నువ్వు రికమెండేషన్ తో వచ్చినావు అని కాపోతే ఇ మనకే లాస్ అవుతుది టెన్ తౌసండ్
ఏంటంటే ఇప్పుడు అయ డబ్బులు పెడుతే అయ పని పెడితే ఆ బట్టలువి సామాన్ అవన్నిీ సరిపోతాయి
ఆ ఇప్పుడు ఆ అమ్మాయిని గురుకులాలో వసినందు మాత్రం అన్నిీ ఫ్రీ అయి అతాయా అ కోసం కొన్ని చెయి్య ఉంటాయి ఖచ్చితంగా అయితాయి ఇరవై వేల దాకా పడుతుది ఇంకా మనక మనకన్నా పదివేలు అయితదివ ఎత వాళ్ళ కె తంగకునే అవుతుంది అది మళ్ళీ ఉండ ను నకుండ బుద్ది కావట్లేదుంటే ఇంకా అంతే ఎతినూరు తెలకై ముప్పైను
అట్లీస్ట్ త్రీ థౌజండ్ అన్నా కాస్మెటిక్స్ క అయితరా సబ్ూస్ స్పులు వాటిక అయితే థౌసండ్ రుపీస్ ఇన్నర్సే అయితే బట్టలు ఒక నాలుగైదు జతలు లేనింది వెళ్ళదు కదా అవి ఒక నాలుగైదు వేలే అయితాయి
బట్టలు ఎక్కువ అవసరం లేదక్క అమ్మాయికి నైట్ డ్రెస్లు
ఆ నైట్ డ్రెసులు ఆ ఊరుకుంటార ఐదు ఐదు జతా నవ కొర్త ఆతద
చేసుకుంటాయి అది అ గురుకులలో ఉంటే ఆ స్కూల్ది తప్ప కాలేజ్ దదప్ప యూనిఫార్మ్ వేరే ఏదినిరు ఓన్లీ నైట్ ఈవనింగ్ అది కూడా స్ట్రిక్ట్ కాలేజు ఇంకా స్ట మా స్కూ లో స్కూల్ టై లో ఉన్న గురుకులు అయితే ఇంకా చ్చితంగా ఈవినింగ్ కి నార్మల్ డ్రస్ వేసుకోాలి సివిల్ డ్రెస్ వేసువాలంటారు కాబట్టి ఆ లో మాత్రమే ఇంకా వేరే గురుకుల అయితే అవి కూడా అవసరం లేదు డ్రెస్లు కూడా మార్నింగే స్నానం చేయొచ్చు మార్నింగే చేంజ్ చేసుకోవచ్చు ఇం సండేస్ హాలిడేస్ లో ఒకక్కటే మాముూలు రెస్ట్ లు
ఇవి ఎట్లా కాదన్నా ఎయిట్ థౌసండ్ అయితే అవుత నేను కౌంట్ చేసుకు
ఎయిట్ ఏడి పద అయితుది
ఈ పది పెట్టి మళ్ళీ ఈ పది పెట్టి ఇరవై వేలు అవుతది ఆమకి ఇరవై వేలు మళ్లనే నేను డెలివరీకి వెళ్తే నాకు ఒక ఫిఫ్టీ థౌజండ్ ఆ వాళ్ళ అమ్మ మందులు నా ఐద వేలు మళ్ళా అరే కార్ది ఇఎంఐ వాడి ఈ నెల నుంచే డ్యూటీకి వెళ్తుండు వాడు రోజు రెండు వేలు అడుగుతుండు. సిఎన్జికి పెట్రోల్కి బిల్ ఎప్పుడొస్తాదో తెల్వదుగా ఎన్ని స రట్లా నష్ట ఆ ఏనా ఆలోషజేసి ఏచేనా ఎందుకులే ఎందుకులే ఎందుకులను అవుతున్న
నువ్వైతే అయిన నువ్వెందుకు వెనకడిగేయాలక్క నువు ఇప్పుడు సమస్య వస్తేప్పు నీ గొక్కగాని కదా భావ సఫర్ అయితేనువు ఊ అయినట్టే కదా అవ క్కడికి ఏమి వేకు ఎవరేమ అనుకునే సంబంధం లేదువ్ అమ్మాయి బలవంతంగా అయినా పంపించే అంతే గురుకులా అదేం చెత్త కాదు కదా గా అంత ఫీల్ అయ్యెకి మంచిది కదా క్రమశిక్షణ ఉంటది, మంచిగనే ఉంటదిగా.
చాలనే బెస్ట్ నన్నడిగితే.
మనం రాలే మనమే ఎగ్జాంపుల్ అల్లా చదివి
అమ్మో అమ్మా
పోయిరావా ఏది స్నానం జేపిచ్చిరట్టుందిగా డాయ్ డాయరా ఆ కడిగినవా
ఉ
వచ్చిందిలే గామే పైకి పోయింది వచ్చింది కిందికి.
మీ నాయనమ్మ కాడికి పోయినవమ్మ బుడ్డమ్మా.
ఆ పోయింది వచ్చింది. ఇంత పెరుగన్నం తిన్నది, పై కిపోయింది. కిందికిపోతే లాలీపపులు లాలీపపు కొని ఇ నానేమో బిస్కెట్లు కొనిచ్చిండు. పెద్దనాన్న ఏమో లాలిపాపు కొనిచ్చిండు, తిన్నది. ఆ ఇగో షాప్ కాడికి తీసుకపోతరు, ఊకే ఏదో ఒకటి ఏదో ఒకటి గోనిస్తరు. నేను ఇగ ఎంతకని మోత్తుకోనురా. నేను కొనిత్తా అంటే మా బద్దాంటదే అంటరు ఎందుకు కా ఆల్ల సంతోషం ఆల్ల సంతోష కలుగొనిచ్చినప్పుడు ఇగ మనం కాదన్లేము.
సరేలే ఎప్పుడో ఒకసారి అయితే ఒకేగాని ఊరికే తినిపోయకు. ఆమెకు అదే అలవాటు అయి తది ఊ అంటే హ్ చాక్లేట్ ఉ చాక్లెట్ అన్నదనుకో ఇంగా ఊరికే నీకే తలనొప్పి.
ఆ కదా
ఆడియో శబ్దంగా ఉంది
ఎప్పుడు పడుకుంటరు. నీ కిరాతకానికి ఆ రోజు సుబ్బారాయుడు బలి పశువైపోయాడు. ఈ రోజు తమ్ముడే బలైపోయాడు నీ హ్
మధ్యాహ్నం పడుకున్న అక్క అందుకే నిద్ర రాట్లే. సాయ త్రం వచ్చిన తర్వాత.
నేను కూడా మార్నింగ్ పద పన్నెండింటికి పడుకొని మూడున్నరకు లేశినా.
హ్
అసలు ఎట్లా పండునుకున్ననో నాకే తెలుస్తలేదు. నినిద్రా ఫుల్లు నిద్రోచ్చింది.
ఎం కాదులే మంచిదే పడుకుంటే. ఆ అరుస్తుంది.
అమ్మమ్మపో
ఎం కూరక్కా?
చిక్కుడుగాయ కూర చేశింది.
హ్
చిక్కుడుగాయ కూర చేశిం
బీరకాయి, బీరకాయి
దంట పరక తీసుకుంది ఇల్లు ఉడుస్తుంది పెద్దమ్మకు పనిలేదని ఇగ మొ మొత్తం ఉడుసుడు తూడ్చుడు అన్ని చేస్తుంది ఇగ
పెద్దమ్మకు సయం అయితుందిలే పట్
మ్ వాళ్ళు అక్క చేస్తేదిా సరిపోవట్లేదని చెల్లె కూడా చేస్తుంది
మ్ హు మ్ అన్నయ అడికోబోయేగా వచ్చిండా
వచ్చిళ్ళు చోటపల్సి సిస్టర్ ఇంటికి పోయి వచ్చిళ్ళు
మ్ హు
సరేలే మరి
మ్ సరే అక్క బాయ్ రేపు చేత్తాలే మళ్ళి
మ్ బాయ్ నీ శ్వాసన వస్తుందినా మడ ఇంట్లా పో రూపాయ
సర్లేక్క బాయ్
మ్ బాయ్